హలో హలో హలో హలో హలో హలో హలో
యహా
హలో అలో హలో హలో హలో అలో ఏం జేత్తుఉన్నావ్
హే ఎమ్ లేదు నువ్వు ఏం చెత్తుఅన్నావ్ నువ్వు
ఏమ్ లే ఫోన్ మాట్లాడతాఅన్నా ఏమ్ చెత్తు ఉన్నావ్ నువ్వు
ఏమి లే నేను నీతోడే మాట్లాడుతున్న హ
తిన్నావా అన్నం
తిన్నా గని నువ్ తిన్నావా మీరు హివ్య
ఎం కురా
బీరకయి బీరకయి
అదే కొళ్ళ ఫాంమ్ పెట్టిలర్ నడత్తందా
ఆ నడుత్తాంది అదే ఈ అయోటి ఈ ఇపుడు అయి వాటికి ఫస్ట్ ఒక కొన్ని పిల్లల్ తెచ్చినామ్
ఆ
ఇద్దర్ పిల్లలకు వెయ్యి రూపాయలు ఒక పది పిల్లలకు వెయ్యి రూపాలు
అవ్యా పది పల్లలకి వెయ్యి రూపాల అవ్యా ఘతగనవా
ఉంతమ్ వంద పిల్లలకు పదివేలు ఆ రెండు వందల పిల్లలకు ఇరవై వేలు
ఇరవై వేలు చేరు పదివేలా మీ తమ్ముని నీ య్యా
ఆ ఇద్దరివి
అహా
థనా ఒక భత్తా ఇరవై మూడు వందలు
ఓహా రెండో మూడో తెచ్చింలటగా
తలూ
అ మళ్ళా అది ఏంటివో మక్క జోన్నలయి
ఆ అవి కూడా కొనుకొచ్చాం
అయి కొనుకొచ్చిల్లు వాటికి నీళ్ళ అయి కొనుకొచ్చిర్రు ఆ టబ్బులు
ఆ నీళ్ళ డబ్బాలు
ఆ మళ్ళా దానకు అయి ఓ పది తెచ్చిర్రు కదా అవి ఓ పది తెచ్చిల్లు జాలి లక్ష అయినట్టున్నాయి కా చిల్లర చిల్లర
ఆ బానే అయినాయి
ఆ చెప్పు
అయితే వాటికి మంచిగ నే అయినాయి చాన్నే
ఆహా
అయి అయి ఆ పైసలు కలిపి బానే అయినాయి మరి బట్ అమ్ముడు పోతే ఎంతోత్తయో తేల్తలేదు ఇగ
ఆహా
ఆ మరి అమ్ముడు పోతే అయి కొత్తం కలిపో లక్షకి ఎక్కువొత్తాయా ఇంకా పిల్లలు తెచ్చినాం ఫస్ట్ రోండొందల పిల్లలతోటి స్టార్ చేసినా తరవాత ఇంకా డెబ్బై తెచ్చాం
ఏమేమి వైరేటీలు తిచ్చిల్లో
నిమ కోళ్లు మ్మ్
గయి నల్ల కోళ్ళు తెచ్చిల్ల
ఆ కడక్నాద్ అయి కూడా తెచ్చినాం
అయి ఓ పది తెచ్చిల్ల
ఆ అయి పది ఆ అయి మూడు వందలకు జత మూడు వందలకు జత ఆ
మరి శివ కోళ్ళు
లోకల్ మూడు వందల యాభై
ఆహా
నాలుగు వందలకు జత అన్నడు గాని మూడు వందల యాభైకి
మూడు వందలకి అడిగితే అయిపోవ్
మూడు వందలకు ఇయ్యాల వస్తలే
ఆహా
హ్మ్
ఇంకేం వెరైటీలు తెచ్చిల్లు
ఏ
చిన్న మ్మ్
ఆ తిన్నార
ఆహా మీ తమ్ముడు ఏం చెత్తండు
వాడు గావాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతాండు
ఓహో మా అన్నతో నా మా అన్నతోనీ మీ తమ్ముడు మాట్లాడుతుండ ఆహా ఏం చెత్తన్నావ్ ఇంగ మీ తమ్ముడు ఏం చెత్తండు ఇంగ కుక్కను తెచ్చిండు అంటగా
అ కుక్కను తెచ్చినము ల్యాబ్ ఆయనకు
బ్రీడ్ బ్రీడ్ కుక్కేగా
ఆ
ఎ అ నువ్వు ఒకటి తెచ్చినావు, నేను ఒకటి తెచ్చిన ఇగ మీ తమ్ముడు ఒకటి తెచ్చినాడు. ఇగా ముగ్గురికి మూడ అయినాయి
ఆ అవును
మంచిగున్నావ్ పో ఇ కూర్లు వెట్టినే మళ్ళ కోళ్లు పెటిలు ఇటు కుక్కలు మన ఇళ్లలోనే ఉన్నాయి అన్ని
ఆ
యాక్టింగ్ చీకటైందిగా ఇయాల
ఆ
అప్పుడే చీకటి అయింది
నిన్న లేట్ అయింది అ అక్కడ వెదర్ ఎట్లుంటా వెదర్
ఆ బానే ఉంది బయట ఉన్న చల్ల గాలొత్తా అని బయట నిలబడ్డ
మకాడ వాన వడ్డది
ఉ ఇక్కడ కూడా వడ్డది
అద
ఆ దె స్లాబ్ కు నిలబడ్డ చల్లగాలు వస్తదని
ఆహా అంటే మున్నగ్గక్కడ ఓ
నా
బోల్ల కడున్నా
ఆహా
మున ధకా నీకా డా ఒకడు నిలబడ్డాడు. అ
లోపల లేదు అహ య మావోలు ఏం జేత్తల్లు
ఏమున్నో ఉట్టినే కూర్చొని ముచ్చట పెడతారు వాళ్ళు
ఆహా
అ
ఆహా అక్క ఏం చేత్తాంది మరి
అక్క ఇగ వాని తమ్ముతో మాట్లాడుతుంది.
ఆహ యవ్ బోరు కొడతాంది ఇంగ కాళీయ
ఆ ఇంగ ఈ మధ్యాహ్నం అయితే ఇదో ఊరు లేదంటే ఇక్కడే ఉన్నడు
ఆ
ఏమయితే ఈతపోడు సాయంత్రం పొద్దున కోలకడ ఉన్నడు
నేనె ఎల్ తాక్కున్ననే
అండ్ ఒక బండి ఉంటది తెలుసుగా ఆ బండకు పైకి వచ్చినాయ్.
ఆ నిన్న కూడా వచ్చినాయిగ
ఆ
చె చెయకి దెబ్బ తగ్గి నిన్న నేను రాలే నిన్న ఆటో ఎక్క చెప్పు జారింది అంటే చెప్పు మొత్తం గ్రిప్పులు పోయినాయి గ్రిప్పులు పోయేసరికి జారిని కిినడ రాయికి తాగం చెయి ఆ గురువు గారు పిలిస్తే పోయినా మాస్టర్ ఏ గా పని ఉంటే పోయినా
ఆహా
గౌరు ఏదుంటే గురువుగారితో పోయిన
ఏ నీను ఆ కొడుకు మా అన్న కొడుకు మా అన్న కొడుకు మా తమ్ముడు మేము ముగ్గురం పోయినం ముగ్గురం గా తాత గురువు గారు వచ్చారు ఒక్క ఆటో డ్రైవర్
ఆ
చి గీ ఊరుకి పక్కూరు
ఆ
ఆడ స్కూల్లో పని ఉంటే ఆ పని చేసుకొని వచ్చినం
ఆహా
ఆ లోడింగ్ అయిపోయింది దిగుతాంటే ఎక్కుతా అంటే చెప్పు జారింది
ఏంటరింది
చెప్పు జారిన అన్నే ఎక్కుతా అంటే కింద రాయి ఉంది చెయ్ తాకింది
ఓ చెప్పేజారిందా మరి
చూపే బాగేనా అంతా సంగతులు
ఆ
మత్త విలు కొడతనమాటగా ఆటోతోని
ఆ
ఆటోతోను వీలు కొడతానమాట బండి వేసుకొని రోడ్ల మీద వీలు కొడానట బస్ స్టాండ్ కాడ
ఆ ఆడడు మాముడు ఉంటాడు ఆడ ఇంతసేపు నాతోడు మాట్లాడండే
ఎవలు
అక్కడు ఉంటాడు
ఆహా మంచోడే నా
ఆ నీకు నీ దగ్గరనే నీకు తెలిసు ఆడ కూడా తెలుసు నీకు
ఆహా మంచోడే అట్టుండయితే ఎవడు
నాతో ఇంతసేప్ ఫోన్ మాట్లాలే
ఆహా మంచోడు అయితే
అయితే ఆ పోతాంటే ఇట్ల పోతాంటే చూసిండు ఇంకోడు ఇగ పొద్దంతా అదేనా ఇగ నేనానంటాను వాడు కొద్దిగ తీటోడు
ఆహా నాలెక్కనే అయితే
ఆ అంటే కొద్దిగా ఇగ.
నేనే అనుకోరాదింగ.
అదెట్లనుకుంటా.
అంతేనా.
హా.
ఏ నీనే ఇంగ.
హ్మ్.
హ్మ్ ఇంతసేపు ఒకాయన మార్ట్. అట్లాండు మంచడే అంటుండు ఫోన్ అయితే మాట్లాడిండు కానీ.
ఆహా.
ఉహు.
ఉమ్ మరి ఇప్పుడు ఏంజెత్తవ్ ఇగ పోయి తింటవా.
ఆ ఏముంది కాలి తినుల్లేద్ ఏం లేద్ మళ్లీ. ఏ సిద్ అదే చిన్న బామ్మర్ది వాళ్ళ ఇంటికి పోవాలి.
ఆహ.
పొయ్యి ఆడ టైం పాస్ చేతే అయిపోయి. ఏం లేదు శేశె పని.
ఉ
అదే టైం పాస్ చేసిండు.
ఉమ్. బ్రో ఇప్పుడు ఎండాకాలం అయ్యేసరికి ఇగ మొత్తం. మకాల వయసరికి మొత్తం ఇక ఇయన కూడా.
ఆ.
అ అది.
ఉమ్.
ఉమ్ ఇది. అరే రేపు వస్తావా ఈతకు.
సంగతి కటింగ్ పొట్టు పొట్టు కోట్టించిండటగ.
రేపు ఈత కొత్తవమరీ.
మీ తమ్ముడు స్టైల్ మారింది. ఏందో మొత్తం బ్లాక్ షట్ వేసిండు బ్లాక్ చెప్పులు వేసిండు నిను ఇతల చెప్పులు ఎసిరెసీలు కదా ఎవరో.
ఆ మరా చెప్పులక్. పోనీ ఎంతమంది అదిలు.
ఆ మళ్ళొకన్న చెప్పులేసుకున్నడు.
ఆహా.
సరే మరె వేరే కాలొత్తాంది బాయ్.
ఆ.